చె ఊమ్ చెప్పు నువ్వు ఏం మా మళ్ళీ చేద్దాం అంటే చేద్దాం అనుకొంటే పనిలేదు అనుకొంటే బీసీ దానివే కాలిగా ఉంటావో ఉండవో అని చాయ్ లా
పనుకోన్నగా అయిపోయింది కట్ చేసేస్తే మళ్ళీ ము చేస్తవ్లే అని వెయిట్ చేస్తున్న నేను
ఇగ
ఇది ఎవరికి మీ చెల్లిలి కీ మీ సబ్కిక ఇవి య
ఆ
మీ సబ్బిక మీ క మే ఇవి
మే చేయేదుమే కటైపోతైమే
యా ఛీ మీ సిస్టర్ క్యా ఉ హు ఎన్ని మాట్లాడల్లా
ఫోర్
ఇప్పుడు ఫోర్ మాట్లాడల్లా నేను ఇంక టు
ఆ అంగట్టు
సరే అవి అయిపోతె మళ్ళీ నేను చేసేదా
ఆ సరే చెయ్యి
అన్
నీవి ఇంకా ఎన్నున్నాయి
నావి టువల్ అయిపోయినాయి అంతే
సరే లే తిన్ నేను తింటూ ఫైవ్ చేస్తాను ఫైవ్ చెయ్యి
ఊ
ఆ సరిపోతాయి నీవి అప్పటికి ఎన్నిఅవుతాయ్ ట్వెల్వ్ ఇంకా త్రీ ఉంటాయి త్రీ ఎవరికన్నా చెధువు
ఊమ్
సౌదీలో పండుగ ఈ రోజు ఉనింటే రేపు అయి పోయింటుంది
ఆ రేపంట వాళ్లకి ఇడ్లీలి మలి చెట్ అస్త స ఉ ఈరోజు నా కేందో బోర్ కొడతాంది చూస్తా ఉన్న ఫోను వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ చూడండి చపాతి కలిపేటప్పుడే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి మా
పూలు పెరికేసి వచ్చి మరి తిని
ఊమ్ వేదతో మాత్రమం కప అరచ నేను ఇంగ నిన్న మా
అమ్మొళ్ళు పనికి పోయినారా
ఆ పొద్దున్నేనె వెళ్లిపోయినారు ఆ మాయమ్మ ఉప్మా చేసుకొని పోయింది ఏందో అవి కాయలు పెరకతాన్నరు
టమోటలా
ఆహ అల్సంద కాయలు
ఊహు
సర్లే అని ఇంగ మా అన్న వెళ్లి పాయ ఇం నేనే ఇంకా అన్నము ఇంగ కూర చేసి
ఊ
పనిచేసి అట్లే ఉన్న రేపు పాయల్ల
ఉ
చ చేస్తే ఓ పని అయిపోతుంది ఈ రోజు ఉంటాది క ఈ ఈ హోలీడేస్ ఇస్తే ఏం చెయలో కూడా తెలియదు కదా ఒకసారి హల్డేస్ కోసం తనకులాడతాము హల్డేస్ ఏం జెయల్లో అర్థమ్ కాలే నాగైతే
ఉహ్ ఇంటి దగ్గర కి పోదు అదేమి
కొచ్చంగా ఊసన్న కాలసి ఎమ్ చేయల్ల ఇంటి కాడా అనిపిస్తుంది.
కాలేజ్ కొంచం బుద్ధి గా ఉంటాదా కాలేజ్ కి పోయి బంగ్ కొట్టేద్తేతే నచ్చంది. బంగ్ కొట్టింది యాటికి పోయినాది అంట అది
అవును అది నిజము
హుహ్
ఎందోకటి రాసుకొని రా ఫస్ట్ రాసేట్ అయిపోతే ఇంక స్టార్ట్ అయితే అస్ అయిపోతే నాకు భయమెస్తాంది మనస్ సావు కుక్ సావే ఇప్పుడు ఏమి లే
హహ్
మా వదిన వస్త
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్
ఇళ్ళ ఏమో భయం అయితాంది
హ నా కూడా
డివోసిఓ క్లాస్ వర్క్ లే
అవును ఏమైతుందో ఎమో లే అయిపోతే ఇట్లా
ఆహ్
మల్లా కల్లాంటే చూసేది నెర్చుకోవల్లా ఎగ్జామ్ ముందరైనా చదివిస్తాం అనుకో ఎంతన్ చుస్ హహ ఉచ్ ఎమన్నా స్వీట్ అన్నా చేసింటే ప్రతిసారి ఉగాదికి మా అమ్మ ఎదో స్వీట్ చేస్తాండే స్వీట్ ఎదో
ఈ సార్లు ఎట్లా మన పడుగ కనీలే ఎందుకని
ఉమ్మ్
అందుకని మా ఇంట్లో కూడా చెయ్యడి
చేస్తాను చెప్పా నేను తిన్న అవ్య వ రౌండ్గా అయి ఒంట్లో సువుంట్లో ఎందు అంటారు అవి
ఆ సుగుంట్లు వ హవి ఓల్లు
ఉ మ మైమ అల్వా వై కుందద
ఉమ్
ఎక్కిస్తుంది మా కోళక రవవివి మన సూట్లు చేస్తానుంది నేను తిన్న అవ్య అందుకని చెయిలా సొరకాయ ముందు సంత్గాక ముందు సంత తెప్పించిన నేను దాంతో సూన్నా మనయినా ఏ అమ్మా ఇన్ననే చేసదుంద అంత తెలిదాన అయో ఫోన్ వాస్తుంధి ఉండు అట్లే
నక్ ఫోన్ వస్తుంది
నాకు ఫోన్ లో వస్తాను ఫోన్ చేసినాడు
ఇంకా ముంద ఎట్ మ సంటేపో
ఆ చెప్పువా ఏం చేయలే ఖాళీగానే నా ఆటింగ్నా పొద్దునే తిన్నా ఇప్పుడు తిన్న పడుద్దనే లేటుగా తిన్నా ఏం చెప్న్నారు హ్మ్ హ తగ్గిపోతుందిమో వస్తుంది నక్ వచింధి అవును
హలో చెయ్
ఉమ్ వాన పదింది నైట్ పడింది పర్లే పడకద పడింది, షాప్కి వస్తు ఇంటికి పోదామనే లోపు, ఫుల్ వర్షం. ఆరుంటే ఆ. అ.